ఏం చేస్తున్నావు
చేవు అన్నా నువ్వేం చేస్తా
తిన్నావా మరి నేను ఊరికే ఉన్నాను ఆ తిన్నాను
అవును పండగ నువ్వు ఎలా జరుపుకుంటారు మీ ఊర్లో చెప్తావా ఆ కొంచం
ఆ చాలా బాగా జరుపుకుంటారున్నమాట ముఖ్యంగా వినాయక చవితి అయితే గిన ఇంకా బాగా జరుపుకుంటారు ఉహు మీ ఊర్లో ఏ పండగ జరుపుకుంటారు బాగా
వినాయచవితి వొచ్చి అవును టౌన్ లో అయితే లెవెన్ డేస్ చాలా ప్ర
అవునా మరి మీకు దగ్గర
మా ఇంటది దగ్గర ఎవరు పేడతారు అంటే రోజు ఒక్కొక్క నాట్యం సాధ్యం చేస్తారు డాన్సర్ చూ పొద్దున ఉంటాయి మధ్యాహ్నం ఉంటాయి నైట్ కల బాగా చేస్తా ఉంటారు ప్రసాదం కో చేసి అన్నదానం పెడతారు ఆ అన్నదానంలో అన్య నేమ్స్ కూడా పప్పు అన్నం
అ
ఏదో తెచ్చుకో పెరుగు ఎంతక అన్నదానంలో అయితే చాలా
అవునులే
చాలా మంచికళ్తూ ఉంటారు
ఆ అవును లె పెళ్ళలి భోజన ఎట్లా పెడతారేమో కదా మా ఊర్లో అయితే మూడు రోజులు జరుపుకుంటామన్న అమాట
ఆ
ఫస్ట్ రోజు వచ్చేసి వినాయకుని ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి బా ఆ మూడు రోజులే ఇంకా ఫస్ట్ డే మామూలు పూజ అవన్నీ చేస్తారు సెకండ్ డే వచ్చేసి పిల్లలకి నాట్యం గాని డ్యాన్సెస్ ఐటమ్స్ంగ్
డ్యాన్స్స్ అవన్నీ
ఆ
స్
మళ్ళ చేయలేదు నేను అప్పుడు ఫిఫ్త్ ఒక ఐదవ తరగతి అట్లా ఉన్నప్పుడు ఆ చేస్తా అండ అప్పుడు
అ
మీరు చేసే వాళ్ళ
ఆ మట్టి తో ఆ కూడా చిన్న చిన్న బుడి లో మీ పొయ్యి చేసుకొని చాలా బా ప్రసాదం బెల్లం అన్నామ్
అవును
మీ తినవాాల మందిరం దాడాప్పుడు
చాల బాగుంటా అన్న మేము కూడా అంతే అనమాట
స్
పండగ రోజే కాకుండా మామూలు డేస్ లో కూడా ఎప్పుడ ఒకసారి అనుకుంటేగిన గణపతిని చేసి ఇకా ఊరికే ఇట్లా కట్టెలు పెట్టి మేమే ఒక స్వామికి ఉ నివాస ముండే అట్లా చేస్తా అంట మీ ఇంకా అమ్మ వాళ్ళు అట్లా ప్రసాదం చేసి
ఇడయిం
ఆ
చేసి చిన్న పందర్లాగా చేసి స కంటి
అవునా ఆ చాలా బాగుంటా అంట కదా అప్పుడు
స్
ఇంకా మామూలు అయితే
శంగ ప్రసాద్
అవునా ఉ ఎంతైనా ప్రసాదాలు రకరకాలు చేస్తారు కదా వినాయక చవితిరి అప్పుడు
ఆ
ఇంకా ముఖ్యంగా లాస్ట్ డే అయితేగిన ఇంకా రేపు నిమజ్జనమై
ఆ
ఇంట్లో చేస్తున్నప్పుడు కూడా
ఇంకా లాస్ట్ కాల్గ
అవును ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఆ హలో డి ఇంకా లాస్ట్ రోజ అయితే క డీజే పెట్టి అవిఅంత చేస్తారన్నమాట మీ ఇంటి దగ్గర అంతెనా
ఆ మా ఇంటి
డిజే అయితే గిన ఆ డీజీ ఒక లక్ష రెండు లక్షలు ఏందో అవన్నీ అసలు బాంటుంది కానీ మరి అంత రేట్ పెట్టి తెచ్చే బదులు ఏదో ఒక చిన్న డీజ అయినా కూడా వేరే వాళ్ళకి అన్నదానం చేసినా బాగుంటుంది కదా ఊరికే అందరుూ మేం గొప్ప ఉండాల అనేసి సి చేస్తారు
కాలీ రా అసకే గ మా ఊర్లో కూడా అంతె ఎన్ని గొడవలు జరిగినాయి ఓ
అవునా మీది బాగుంది మాది గొప్ప
మొత్తం డ్
ఆ ముందు అయితేగిన
అసలు హ్మ్
ఆ చిన్నదే పెట్టి ఊరికే భోజనాలు పెట్టిస్తే బాగుంటుంది హ్మ్
అవును
ముందయి తగినా అప్పుడు ఒక ఇంకా చిన్నప్పుడు అయితేగిన ఆ అంటే డీజిల్ ఏంటివి లేకు కున్నప్పుడు ఊరికే తప్పట్లో ఒకటి పెట్టేవాళ్ళు అన్నమాట మీ ఊర్లో కూడా అంతేనా హ
అంతే జస్ట్ ఆ డ్రమ్స్ సౌండ్ కూడా చాలా బాగా కొడతాండ్రి
అవును ఇప్పుడేంద డీజెల్ వచ్చి వాళ్ళు కదలనే కదలు ఇంకా నీకు ఏ పడుగ ఇష్టం ఇంకా
ఉ నాకు ఉగాది అం కూడా ఇష్టం
అవునా
ఇంకా ఉగాది కూడా చాలా ఇలా బాగా చేయమని నాకొచ్చు మీ కొచ్చ చేయడం చేస్తారు మీరు ఉగాది పచ్చడి
ఆ మామిడికాయి
సర
అదింది వేపా ఆ వేపాకు చింతపాం డు కారము ఉప్పు ఆ
అన్ని ఏడు రుచులు
ఏడు రుచలా
కూడా ఉంది కద అది ఏ సినిమా అంటే సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు సినిమాలు
అవునా
ఏదో గు రిలేటెడ్ కొంచం అంటే పండుగ రోజు మాత్రం తినటాము అని ఉంటుంది మ్మ్
ఇంతయినా పాటలు రాస వాళ్ళు చానా బాగాస్తారు కదా అసలు అర్థం వచ్చేది అట్లా ఆ
చానా బాగా రాస్టారు అసలు ప్పు పాటలే ఇప్పుడు పాటలు కాదు మరి
ఆ అప్పుడి పాట్లే బాగుంటాయి ఎంతైనా కూడా
ఆ
పాత సినిమాల మ్మ్ పాత సినిమాలు ప పండగ రిలేటెడ్ అయితేన సంక్రాంతి అది చూస్త చెన్మాట సం
ఆ శక్తి సంక్రాంతి పండు కృష్ణప్పుడ అంతా సంక్రాంతి మూవనే ఇస్తంది ఇసారి మ
అవును చాల బాగుంటుంది అది
అవును చాలా బాగుంటూంది చానా బాగా కలిసి మెలసి ఉంటారు
అవును మధ్యలో పెళ్ళ అయిన వాళ్ళు వస్తారు కొద్దిగా
అవును కొంచెం అక్కడ గడ వజరిసడ అ
ఇంక మళ్ళీ వాళ్ళ పెద్దన్న బాధ్యత తీసుకొని హ్మ్
ఇ
ఆ కొనేస్త వేసుకుంటాము
అవును
మీకు వేస్కో మ
ఆ సినిమా నుంచి ఆ నాకు రాదు కాని మా ఫ్రెండ్ వేస్తుంది అనమాట
హ
ఉ దనకైతేగిన చన బా ఆ అప్పుడు ఎండాకాలం
ఇంక మిడికాయలు వస్తాయి కదా
ఆ మామిడికాయలు తోతపిరీ ఇంకా మల్లిక అవన్నీ చాలా బాగుంటాయి కదా ఆ ఎంతైన కూడ పచ్చిగ ఉన్నప్పుడే భలే ఉంటు
ఆ ఉప్పు కారం వేసుకొని దాంట్లోకి
ఆ చాలా రుచిగ ఉండేయి కదా ఉప్పు కారం అవన్నీ వేసుకొని
ఆ ఆ కూడ బాగుంటాయి పచ్చివి కొంచెం ఇచ్చి అలాంటివి
అవును హు ఇంకా మా ఊరిలో అయితే గిన ఉగాది అప్పుడు జ్యోతులు అన్ని ఎత్తుతారూ అనమాట జ్యోతులు ఎత్తేసి అక్కడ ఒక పర్సు లాగ అన్ని చేస్తారు పిల్లొల్లు ఊపిరి బుడ్డలు అన్ని పెడతారు
ఆ ఉంటాయి బాగ పగలుగొట్టచ్చు వాటి హ
ఆ అవును
సరే మరి ఉంటా
ఆ సరే
ఉ ఆ